ఉన్నది కదా నీకు డాడీ ఎప్పుడు వెళ్ళండి ఎమో
నీకు మూడు వేలు బడ్జెట్ ఇచ్చాము కదా మూడు వేలు ఎంత ఖర్చు పెట్టటినవు ఇప్పుడు
టూ థౌజండ్ టూ హండ్రెడ్
ఆ
ఆ ఎదాది టూ తౌసండ్ టూ హండ్రెడ్ నేను ఇం ఖర్చు పెట్టింది ఇంకోసే అ
నీకెన్
ఏడు వందల
ఎంత ఇవ్వాలి ఏడు వందలకులకు టాప్ వతుంది అంతే ఇక బతుక అయిపోయింది ఇక
హాస్టల్ కి వెళ్ళేటప్పుడు ఇయ్యండి
ఎందుకు
దాచి పెట్టుకుంటా
ఆబ్బా
ఆ ఎవరు
మన వాళ్ళు పెద్ద అమ్మేళ్ళు ఇప్పుడు కొనితన్నరూ అనిచెప్పన్నావు కదా
దాచి పెట్టుకుంటా డబ్బులు
అవును ఇప్పుడు వాళ్ళు ఫంక్షన్ లో కొనీలేద నీకు
కొనిచ్చారు
ఆ
ఆ
నేనన్నది
నీకు పెద్దమమ్ లూ ఒక కొనిచ్చారు నేను డబ్బులు ఇచ్చిన ఆ రెండు వేల మూడు వందలు నీకు ఇంకా ఐదు వందలు వస్తాయి
ఇ
సరే ఆ సరేలే రీఛార్జ్ కూడా ఇచ్చడం కదా
ఆ
రీఛార్జ్ కూడా ఒక రరొండు వందలు మూడు వందలు వేసుకోవచ్చుగా
అట్ల ఎట్లా అట్ల ఎట్లా
మరి ఎట్లా ఎట్లా అంటే ఎట్లా నా ఉత్త పుణ్యానికి నా డబ్బులు
సరే నేను ఆన్లైన్ లో పెట్టిన దానికి డబ్బులు కొట్టేది నేనేం అడగనలేదు ఇకు
వదులే వద్దులే నీది నువ్వే చూసు నీది నువ్వే చూసుకో రూ మాది నేనే చూసుకుంటా
దానికి డబ్బులు కొట్టండి ఇంకేం అడగడంలేండి
నీ డబ్బులు ఇత్తం ఏడు వందలు వాడు దేనికన్నా కొట్టుకో
సరే
సరిపోద్ది అంతేేకా
దానికి మీరు ఆన్లైన్ లో కొట్టయండి నేను మూడు ప్రోడక్ట్స్ పెట్టా ఆ మూడి మీరు కొట్టేయండి ఆరు వంద
అంతే
మ్మ్
ఎప్పుడిక వస్తాయి అవి
ఎప్ ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు వస్తాయి
అవునరా నేను కూడా ఏ జియో ఆర్డర్ పెట్టినా నాకొకటి రొహిమాకు షర్ట్ రొహిమాది మరి ఎంతో
రైమామ కి మీరు గోనిస్తున్నారా
అది ఆఫర్ లో ఒక షర్ట్ వస్తది నాలుగు వందలు అందుల ఇవై రూపాయకి నాలుగు వందల పదిహేను రూపాయ సర్లేసలు ఒటికెట్ అంటంది చూద్దా ఒక షర్ట్ ఆర్డర్ పెట్టుకున్నా
నెంగుడా పెట్కొన
నీక ఎందుకు వద్దామ్మా నువ్్వేనేది పిచ్చి పిచ్చిడొ గొట్టం పాయింట్లో పెట్టినా్ అవన్నీ పెట్టినావు కానీ అవి ఏది ఇది మళ్ళీ వాళ్ళకి కొడతున్నామో రీఫండ్ అంటాం కానీ ఏదిీ రాలేదు రేపు అసలు ఖాళీగా ఉంటే రేపు పోయి బ్యాంకు పోయి అడుగుదాం అనుకున్నా
ఈసారి మంచి పెడతా అయితే ఈసా ఫ్లిప్కార్ట్ లో పెట్టుకుంటా
సర అసలు ఒక్క అమౌంట్ కూడా రీఫండ్ పడ్డట్టు నాకు ఏం ఎక్కడ ఆ సూసినాక్ కానీ మూడు నెల నుంచి ఒక్క రిఫండ్ పడలేదు కానీ వాటి రిఫండ్ పడ్డాడు చూపిస్తాం వా డబ్బు ఏజీవాడు అది కనుకుందాంమంటే బ్యాంక్ పోవాలి య ఎవడకి తెలుసు నాను చేసేయి మంచిగా ఉన్నాయి చెలక్ చేసుకోవాలి తీసుకునేటటు ఉంటాయి ఆ పనికి మాళ్ళ చెత్త యం చెత్త తీసుకొని కొన్న మూడు చెత్త ఏది కొన్నావుో దాంట్లో ఒకటి ఆల్రెడీ ఉంచుకున్నా చెత్తది దాంట్లో నాల్
ఇ పక్క కి మీ చే ప్ప మ్మన్నద
ఆ
ఈసారి మంచిది పెట్టుకుంట ఈ సార్ మంచిది పెట్టుకుంట డాడి
అట్టే ఎట్లా నానా పనికి మాల్న్య్ అన్నీ వేసుకని ఒక బుద్ధి జ్ఞాన మమ్మీ కో న్ ంటే ఎట్లా గొంటది మంచిగా చూసుకొని అన్ని గొంటది ఆ పనికిమాన్యి అది ఏది పడితే అది కొంటే ఎట్లా
ఈ సార్ మంచి కొను కుంట ఈ సార్ మంచిది కొన్నుకుంట డాడీ
కొనుక్కో మరి
పెట్ట్కొన ఆమ ఏజియో నుంచే తీసుకోవాల ఏజియో నుం చ్చే తీసుకోవాలా
ఏజియో అని కా వద్దమ్మా ఏజియో అస్సలే వద్దు ఎందుకంటే రె టర్న్ కోట్న డబ్బులు రట్టపోవాలి అమెజాన్ ఫ్లిప్ కార్ట్ తీసుకోండి
మీషో తీసుకుంటా
వా మీష వద్దా మా రిటర్న్ కొడితే ఏదో మీ అకౌంట్ లో యాప్ అకౌంట్ లో పడతాయి మాకు ఎందుకు చెప్పి ఈ సో గోల తీసుకుంటే ఫ్లిప్కార్ట్ లేదం అమెజాన్ లో తీసుకో లేదంటే మూసుకో నుండు ఎవడు ఇత్తుండు చెప్పు ఇప్పుడు మళ్ళీ ఏడు వందలు ఆరు వందలు ఆర్డర్ పెట్టినా అంటాను దానికి డబ్బులు కొట్టాలా మళ్ళీ ఇప్పుడు ఇంకేదో ఆర్డర్ పెట్టను దానికి డబ్బులు
మీరేగా తీసుకో అన్నరు
తీసుకోమన్నా ఇక ఏమంటావు బర్త్ డే వస్తుండి కదా ఒక డ్రస్ ఏంటంటి మళ్ళీ
సరే ఎరు
ఏడు వందల రూపాయలు ఎట్లా ఇద్దాం అనుకున్నాం ఆ ఏడు వందల మంది కొనుక్కోమరి
సరే
అంత వాటికి అవి వచ్చేవాడికి నేను ఫోన్పే చేస్తాను
ఆ
అంతేగా
అంతే రెడిీ అంతే అంతే అంతే దాదికి ఒంగూర్ పచ్చడి చేస్తని
చేయ మనమ్మ ఏదో ఉడుదుంద ఆ డకిీకట్లో పోతుంద ఏంటడి
ఏంలే వాటర్ పడిస్తుంది
పది నిమిషాలు మాట్లాడి కట్ చేసుకుంటే పడుతు పంది అంే ఈ బ్యాగ్ ఇక్కడే ఉంది మంచం మీదనే ఉంది ఈ బ్యాగు్ తీసుకున్నావా
తీసుకుంటా జిప్ప వేసి తీసుకుంటా
వాడు బట్టలుని ఉంటే తీసి పెెట్టు నా దాంట్లో కొన్ని ఉన్నాయి మరి నైట్ ప్యాంట్లు
నా దాంట్లో కూడా
ప్యాంటు అది ప్యాంటు ఒకటి ఇసుకుంటే సరిపోతుంది అ ఒక ప్యాంటు ఒక షర్ట్ ఈ కోసే పజే ప్యాంట్ అరే నాతో మాట్లాడమ్మా వాడితో మాట్లాడ నాతోనే మాట్లాడాల నాతోనే మాట్లాడాలి అది అయిపోయిన తర్వాత వేరేమంట నాతోనే మాట్లాడాలను వేరే వాళ్ళతో మాట్లాడదు
ఆ
ఆ మనం
ఆ పమ్ గుర్ంచ అయినడి ఏ షర్ మగునే
వ్ ఒక సెవెన్ హండ్రెడ్ కి తీసు అంటున్నా తీసుకుంటే మిగతా వాటికి నేను ఫోన్పే చేస్తా. ఒక సెవెన్ హండ్రెడ్ వరకు అయితే తీసుకో ఏది తీసుకుంటావు.
ఉమ్ చూస్.
ఏం తీసుకుంటావు.
ఏదో ఒకటి తీసుకుంటా. టాప్స్ తీసుకుంటా.
టాప్స్.
లేదా నైట్ డ్రెస్ తీసుకుంటా.
నైట్ డ్రెస్సులు ఆల్రెడీ బాగలేవా. పాత పడిపోయినాయ పాతయన్ని తీసేసై
నైట్ డెస్ ఉన్నాయి టాప్స్.
నైట్ ఇన్నర్ వేర్ తీసుకో వాడు ఎవడో తీసుకుపోయి మళ్ళీ తీసుకురాట్లేదు అంటున్నావు. ఇన్నర్ వేర్ ఎట్. లేదులే కదా మరి మీరు ఓన్లీ నైట్. డ్రెస్ వేర్ లేదు. ఒక రెండు డ్రెస్సులు మూడు డ్రస్సులు ఎక్స్ట్రా పెట్టు. పోవాలాన మీరు. నువ్వు మూడు డ్రెస్సులు ఎక్స్ట్రా పెట్టుకోవాలనా. ఒకటి తీసుకుపోయి మరి ఒకటి లేకపోయినా లేట్ అయినా కానీ ఇబ్బంది లేకుండా ఉంటది. అదే డైలివేర్ టాప్స్ తీసుకో రెండు తీసు. అంటే రెండు జతలు తీసుకో. వెయ్యి రూపాయలు అయితయా. ఫైవ్ హంరెడ్ ఫైవ్ హంరెడ్ జీ మాల. మనం ఎక్కడో పోయి తీసుకున్నామవి.
ఎయిట్ హండ్రెడ్ ఉన్నావి సెవెన్ హండ్రెడ్ ఎయిట్.
మనం ఎక్కడ ఆఫర్లు తీసుకున్నాం. ఒక చోట ఫైవ్ హండ్రెడ్ కి వచ్చినయి రెండు కలిపి.
ఎప్పుడు
మొన్న ఒకసారి ఇప్పుడు కాదు చాలా రోజుల క్రితం జీవమాలుగా ఎక్కడికి పోయినాం పోతే అప్పుడు ఇదయింది కదా.
లేదు.
అప్పుడు. జీవుమల్ అని అక్కడగాలే మనం తీసుకుంటే టాప్ ఒకటి కవర్ లో ఉంటది ప్రెంట్. ప్యాంటు చొక్కపోయినా టీషర్ట్ లాగా.
ఎప్పుడు తీసుకున్నావ్.
ఒక సిక్స్ వన్స్ ఫైవ్ మంత్స్ అయింద, మధ్యలో ఒకసారి కొనీలే నీకు
అవునా
ఆప్పుడు అప్పుడు గునిచ్చేన కదా నీ
ఏవో నాక్ గుర్తు రావట్లా, ఎప్పుడు తీసుకున్నాం, ఎప్పుడు తీసుకున్నాం.
అప్పుడుకేనానా చేసింది. చేయలే
అవున్నా
మన మజ్యిలో నైట్ డ్రెస్లు లేవ్ డాడీ అం తే ఒకటు గోనిచ్చాం కదా, సిక్స్ హండ్రెడ్, ఫైవ్ హండ్రెడ్ ఉంది. సీమార్లా
మనద్యావ్ ఆ ఆ ప్చ్ అనుకుంట గుర్తురాట్లే, గుర్తురట్లేదే అది
సర్లే మళ్ళీవోయి చూద్దాం. అక్కడది ఎక్కడ దీసుకుంటావు. మర్
ఆన్లైన్ లో దీస్ కొంటా న్యావ్ ఆన్లైన్ ఆన్లైన్నే ఇంకాక్కు వస్తాయి. ఇంకా
ఆ తక్కువ అంటే అవి క్వాలిటీ ఉంటయో, లేవో సర్లే ఒకలా, ఇప్పుడు పది నిమిషాలు అయితుందీ. కట్ జేస్తా ఒక్ ఓకేనా సరే నాన్న బాయ్